హలో
చెప్పండి
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అండి
ఈరోజు మనము పండగల గురించి మాట్లాడుకుందాం
ఉమ్ చెప్పండి
ఇప్పుడు మీకు మన భారతదేశంలో మనం ఎన్ని పండగలు జరుపుకుంటాం వాటి పేర్లు ఏంటి మీరు కాస్త వరుసగా చెప్తారా
ఆ మన భారతదేశంలో సం జనవరి నుంచి స్టార్ట్ చేస్తే సంక్రాంతి అండి సంక్రాంతి తర్వాత శివరాత్రి తర్వాత ఉగాది దసరా దివాలి క్రిస్మస్ రంజాన్ ఇలాంటివి జరుపుకుంటూ ఉంటాం
అవును చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు మీరు మనం చూసుకున్నట్టయితే మొదటి నుంచి మాట్లాడుకుందాం పండుగల గురించి ముందుగా చు స్తే సంక్రాంతి గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు చెప్పండి అసలు మీ ప్రదేశాలలో సంక్రాంతి ఎలా జరుపుకుంటారు
ఆ మా సైడ్ సంక్రాంతిని మూడు రోజులు జరుపుకుంటారండి మూడు రోజులు మూడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు ఉంటది అయితే మా సైడ్ ఆ గాయలు అప్పాలు చక్నాలు కారపూసలు అనుకుంటూ కొన్ని వంటకాలు తయారు చేస్తా ఉంటారు అలాగే కైట్లను కూడా ఎగిరేసి పండుగని జరుపుకుంటారండి
అవును ఇప్పుడు అలాగే ఆ మూడు రోజులు పండుగను జరుపుకుంటారన్నారు కదా ఆ మూడు రోజులు ఏంటి అనేటివి నేను చెప్ తా ఇప్పుడు మొదటి రోజు వచ్చేసి మనకు భోగి రెండో రోజు వచ్చేసి సంక్రాంత్రి అలాగే మూడో రోజు వచ్చేసి కనుమ ఇంతేనా
అవునండి
ఆ అవును ఇప్పుడు మనం సంక్రాంతి గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఉగాది పండుగ గురించి మనం మాట్లాడుకుందాం ఉగాది పండుగ గురించి మీకేం తెలుసు
అంటే ఉగాది అనేని ఉగాది పచ్చ చడి తయారు చేస్తరండి ఆ రోజు ఆ ఉగాది పచ్చడి తయారు చేయడానికి వాడే వస్తువులు ఏంటంటే ఆ వేపకాయ పూలు మామిడికాయ కారం పసుపు ఉప్పు నీళ్ళు అలా ఆ ఐదారు రుచులు కలిసేలాగా తయారు చేస్తారండి ఉగాది పచ్చడ్ని
అవును మీరు చాలా చక్కగా చెప్పారు అసలు మన తెలుగు వాళ్ళ కీ ఉగాది పండగ అనేది ఎందుకు జరుపుకుంటరు ఉగాది పండగని మన వాళ్ళు కొత్త కొత్త సంవత్సరం పండగ అని అనుకుంటారు ఈ విషయం మీకు తెలుసా
ఆ తెలుసండి అంటే పెద్ద గా మన భారతదేశం వాళ్ళు అలా భావిస్తూ ఉంటారు
హా ముఖ్యంగా మన తెలుగు వారికి ఈ ఉగాది పండగ అనేది చాలా మంచిగా అలాగే ఒక న్యూ ఇయర్ పండగ జరుపుకుంటూ ఉంటారు
అవునండి
ఆ ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఉగాది పండగ గురించి మాట్లాడాం కదా ఇప్పుడు వినాయక చవితిని అలాగే మనం ఇప్పుడు చూసుకు కుంటే నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి తర్వాత మనకు మొహరం అండ్ ఇలా వచ్చిన తర్వాత దసరా పండగ అనేది కూడా మనం జరుపుకుంటా ఉంటాం కదా
అవునండి
ఇప్పుడు మీరు చెప్పండి అసలు దసరా పండగని ఎందుకు జరుపుకుంటారు
ఆ దసరా పండుగ అనేది ఎందుకు జరుపుకుంటారో నాకు తెలిదండి కని దసరా పండగ అనేది ఒక నైన్ లెవెన్ డేస్ అనేది రోజులు గపు జరుపుతా ఉంటరండి అంటే అప్పుడు దుర్గాదేవిని ఒక లెవెన్ డేస్ అట్ల ఊర్లో ఉంచి ప్రతి రోజు బతుకమ్మ ఆడుతరు
అవును చాలా చక్కగా చెప్పారు ఇక దసరా ఎందుకు జరుపుకుంటారంటే ముఖ్యంగా మంచి పై చెడు గెలిచిన రోజు అంటే మరి మీకు ఇప్పుడు తెలుసు కదా రావణాసురిని మన రాముడు చంపేస్తాడు కదా
అవునండి
ఇప్పుడు అందుకని చెప్పేసి దసరాని జరుపుకుంటాము అండ్ మీరు చెప్పినట్టుగానే ఈ దస రా తొమ్మిది రోజులు జరుపుకుంటూ ఉంటారు అప్పుడు బతుకమ్మ కూడా ఆడతారు ఈ విషయం మీకు తెలుసా
ఆ అవునండి
అవును ఇప్పుడు మీరు అసలు ఇప్పుడు మనము దసరాకి చూసుకున్నట్లయితే మనము రావణాసురుని దహనం చేస్తాం కదా అలాగే నెక్స్ట్ వచ్చి దీపావళికి మనము ఇంకొకరిని దహనం చేస్తాం ఎవరు అనేది మీకేమన్నా తెలుసా
మ్మ్ఉహ్మ్ తెలీదండి నేనైతే అప్పుడు కూడా మన రావణాసుడ్ని కాలుస్తారని అనుకుంటున్నా
రాహ రావణాసుడు విగ్రహం లానే ఉంటది రాక్షసుడు కానీ అతన్ని నర కాసూరుడు అంటారు
నరకాసురుడా ఓకే అండి
ఆ ఇప్పుడు మీరు చెప్పండి అసలు దీపావళి సమయంలో ఎలా ఉంటుంది అసలు ఇలా జరుపుకుంటారు మీరు దీపావళి పండగ గురించి మీరు కాస్తా నాకు బోధించండి
ఆ దీపావళి అప్పుడు లక్ష్మీదేవిని పూజిస్తా ఉంటారండి అంటే డబ్బు రావాలని చెప్పేసి ఇంకా అలాగే ఆ పాటకాలు బాంబులు పేలుస్తా ఉంటారు
అవును అలాగే ఇల్లంతా దీపాలు నింపి దీపాల వెలుగులతో ఈ దివాళి పండగ అనేది జరుపుకుంటారు కదా
అవునండి మంచి పై చెడు గెలిచినా రోజు అని అంటారు తెలుసా ఈ విషయం ఆ తెలీదండి
ఇప్పుడు ఏ పండగయినా మనకు ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూస్తే ఒక్కో క్క పండగ కి ప్రత్యేకత ఉంటుంది అలాగే ఇప్పుడు ఒక పండగ చేసుకుంటున్నాం అంటే ఏదైనా ఒక మంచి విషయం జరుగుతేనే ఆ పండగ అనేది చేసుకుంటాం కదా సో ఇప్పుడు అందు కి మంచి పై చెడు గెలుస్తానే కదా మనకు పండగ సో అందుకని చెప్పే సి మనం ఏ పండగ అయినా సరే అలా జరుపుకుంటాం ఇంకా మీకు ఏదైనా పండగల గురించి తెలుసుకోవాలనుంటే నన్ను అడగండి
ఆ నాకు క్రిస్మస్ పండగ గురించి చెప్తారా అండి
అవునవును ఇప్పుడు క్రిస్మస్ పండగ అనేది మనకు హిందువులకు ఇంతకు ముందు మనం మాట్లాడిన పండగలు ఎలానో క్రిస్టియన్స్‌కి ఈ క్రిస్మస్ అనే పండగ అలాగా అంటే ఈ క్రిస్మస్‌కి మన యేసుక్రీస్తు బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళు క్రిస్టియన్స్
ఓకే అండి
వాళ్ళు యేసుకిస్తూ బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ
బాట్న క్రిస్మస్ అనే పండగని జరుపుకుంటూ ఉంటారు
ఇప్పుడు మీకేమైనా ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పినవి గాకుండా ఇంకేమైనా తెలిస్తే నాకు కాస్త చెప్తారా
ఆ ఇంకా మన సైడ్ వినాయక చవితిని గూడ ఎక్కువగా జరుపుతావుంటరండి అది గూడా ఒక ఫైవ్ డేస్ గావచ్ నైన్ డేస్ గావచ్చు లేకపోతే లెవెన్ డేస్ గావచ్చు విగ్రహాన్ని వుంచుతరు ఇగా చివరి రోజు నిమర్జనం చేస్తరండీ
బయ్యా అవున్ మీరు చాలా చక్కగా జెప్పారు వినాయక చవితి గురించి అయితే ఇప్పుడు మనము ఇంతసేపు హిందువుల పండగ, క్రిస్టియన్ల పండగ గురించి మాట్లాడుకున్నాం కదా
అవును
ఇప్పుడు మనమూ ముస్లింల పండగ్గురించి మాట్లాడుకుందాం
ఒకే మనా ముస్లిం పండగలయితే రంజాన్ అండి ముఖ్యంగా
అవును రంజాన్ ఈద్ అల ఇప్పుడు రంజాన్ పండగని మీకు ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా అసలు ఎలా జరుప్ కుంటారు మీరు కాస్త జెప్పండి
అంటే ఆ రంజాన్ పండగప్పుడు వాళ్ళు ఒక్క పొద్దుంటరండి దాన్ని రోజా అని అంటా ఉంటరు ఇగ గ వాళ్ళంతా ఏం సెలబ్రేట్ జేస్తరో మనకు తెలవదండి
ప్పుడు మీరేప్పుడన్నా ఇఫ్తార్ పార్టీ అనేది విన్నారా
అ విన్నా నండి
సో ఇఫ్తార్ పార్టీ ఇలానే రంజాన్ కి ఈద్ కి ఇలా ఇస్
ఆ పార్టీ జరుపూకుంటూ ఉంటారు
వాళ్ళు మంచి ఆహారం ఇస్తారు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఖీర్, హలీమ్
ఇలాంటివన్నీ వీళ్ళకిచ్చేసి మంచి పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఉమ్ ఇప్పుడూ మనం చూసుకున్నట్టయితే మనకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఎవరో మన తెలంగాణలో జుసుకున్నట్టయితే దసరా అనే పండగని చాలా ఘనంగా జరుపుకుంటారు అవును
అలాగే
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని చాలా ఘనంగా జరుపునే పండగ ఏ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా జరుపుకునే పండగ సంక్రాంతండి
అవును నిజమే ఇలాగే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒకొక్ ఒక ప్రత్యేకమైన పండగలు ఉంటయి గదా ఇలా మీకు తెలిసిన కొన్ని రాష్ట్రాలు అలాగే ఆ రాష్ట్రాలకు సంబంధించిన పండగల గురించి నాక్ కాస్త చెప్పండి
ఆ మన తెలంగాణలో అయితే బతుకమ్మ అండి ఇదే సంక్రా ఇది మన దసరా మన ఆంధ్రలో అయితే సంక్రాంతి అండి
అవును
కేరళలో అయితే ఓనం అనుకుంటా అండి
నాక్ చాలా చక్కగా జేప్పారు
ఇంకా అంతే తెలుసాండి
ఓకే ఇగ నిజమే తమినాడులో బుల్ ఫైట్స్ సో ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రాష్ట్రానికి ప్రత్యేకమైన పండగలు అనేటివి ఉంటారు మీరు చాలా
చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు మనం చూసినటైతే మన పండుగలకు సంక్రాంతి పండుగకు చారనాలు చేసుకుంటాం అవునండి అవును
ఇంకా మీరు పండుగల గురించి ఏం తెలుసుకోవాల అనుకుంటున్నారు నాకు కాస్త జేప్పండి
అసల్ పండగలు ఎందుకు జరుపుకుంటారు
అసల్ పండగల్ ఎందుకు జరుపుకుంటారంటే మన సం తోషం కోసం ముఖ్యంగా ఏంది అంటే ఇప్పుడు పండగలు అనేటివి ఇప్పుడు ఏదైనా చెడు ఉందనుకో రోజు నార్మల్ డేస్ ఉంటాయి కానీ ప్రత్యేకంగా ఏదైనా మంచి జరిగినప్పుడు మనం దాన్ని సెలబ్రేట్ జేసుకోవాల గదా సో అందుకని జేప్పేసి మనము మంచి జరిగినప్పుడల్లా దానికి ఒ ప్రత్యేకమైన పేరు బెట్టుకొని పండగలు అనే పేరు బెట్టుకొని మనము ఇప్పుడు దసరా ఎందుకు జరుపుకుంటారు రావణాసుడు చనిపోయినందుకు దసరాని నరకాసురు చనిపోయినందుకు దివాళిని సో సంక్రాంతి అనే పండగ రైతుల కోసం వాళ్ళు మంచి పంటల పంటలు పండించాలి అనే ఉద్దేశంతో సో ఇలా ప్రత్యేకంగా ఒక్కొక్ ఒక మంచి కారణం కోసమే మనం పండగలు అనేటివి జరుపుకుంటూ ఉంటాం
అవునండి అవును మీరు చాలా చక్కగా మాట్లాడారు పండగల గురించి నాకు చాలా ఇఫర్మేషన్ ఇచ్చారు దానికోసం ధన్యవాదాలు